హలో
బని బాబు నీకు సాయంత్రం చేపిస్తాలే క్కడ ఆ అనిబ
డాడి చెప్పండి ఆ చెప్పండి సరిక ఉ చెప్పండి
ఇక్కడ వచ్చి కూర్చున్నాన్న
ఇక్కడ రాలేకపోతే ఇక్కడ వచ్చి కూర్చు
ఏం జరగాలే విఫలమే ఇంటికాయళ పోదా కొత్తగూడెం వెళ్ళిపోదాం ఎందుకు ఎందుకు బడి మేలి కానీ ద ఏ ఎప్పుడు వెళ్దాం బాదండి చికాకు గుంది అంతా పెద్దమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మళ్ళరేపు నన్నన్న దేశ చెతారు మీరు
ఎందుకు
రేపు మళ్ళీ అక్కడుందిగా అవునా
మేము ఒక చిన్న ఇది ఒక టెన్ డేసి అక్కలా పెట్టాలి వాస్తవంగా రేపు నేను భద్రాచలామ్ వెళ్ళిపోతాను అనుకుంటున్నా
ఉ
అయితే
ఉ ఎలీపోధమ్ పోయిందా
ఇప్పుడు వెళ్దామంటే మీరు స్నానం చేసి వసుకొని రెడీగా ఉండండి మరి వెళ్దా మరి
ఆ
ఏముంది మీరు ఎట్లా బస్
ఆ ఆ అంతే అంతే
రెండు
రేపు ఒకళ్ళ మీరు అక్కడ ఉంటే అటు నన్నతాండ అదిపోతా అంటే పోయిరండి మరి నేనే రేపు అటు వెళ్ళాల్సి వస్తుంది నేను భద్రాచల ఎళ్తా
అ
ఆ
మీరు అద్రాచలం వెళిపోతార ఉహు మళ్ళ ఆఫ్టర్నూన్ వస్తారా, ఈవినింగ్ వస్తారా?
చూస్తా దాని టైం బట్టి మ్యాక్సిమం వచ్చేస్తా. మధ్యాహ్నం కల్లా వస్తా అనుకుంటాన్న ఉదయాన్నే పెట్టేసి మధ్యాహ్నం కల్లా రావటం ఏదోటి ఆలోచిస్తా టైం చూస్ ఊ ఎక్కడా చోట చూసుకొని రాయాల పాస్ అవ్వితే కళ్యాణం పాస్ లేకపోతే మా వాళ్లుు ఎవరిని అడగాలి పాస్ పెద్దడాడీ వాళ్ళు వేరే డూటీ ఎక్కడ ఎత్తారు పని పెద్దడాడికి రకరకాల డ్యూటీలు ఎత్తారు వాళ్ళకి, కొన్ని చోట్ల రాయటం ఉంటుంది. ఊరి వాళ్ళ సౌండ్లు విపడుతున్నాయి రాన్న కొద్ది దూరం
అవ్ చిన్నకువళ్లు రెడి అయిపోయారు వెళ్ళపోధమ్ అనే చిన్నకువళ్ళ రెడి
అరే వా వాళ్ళ సౌండ్ మింగేసా మెక్కడ గు సార్ ఆడు పోయి మాట్లాడతా మరి సార్ దగ్గర కూర్చుంటావా ఇక్కడ కూర్చు నేను బయటికి అక్కడ పోయి మాట్లా నీడలో హలో
ఆ
నువ్వు కూడా మరి వేసుకోండి మరి మీరు కూడా వేసుకుందురు గాన్లే కాలు ఈ కాలు కట్ చేసిన తర్వాత ఎవరు మనం కూడా మొహాలు గడు
ఆ ఓకే లేదు నే వినిపిస్తు లేదు లేదు
అదేలేే వాళ్ళంతా ఏదో చేస్తారు పరిస్థితి మనం కూడా సదురుకొని పోద
మేం కూడా జంపై పోతున్నాం ఆ లేదు ఊ లేదు ఆల్రెడీ అక్కడ లోపలినుంచి సౌండ్ మీ అందరు పోతున్నారు మేమ్ ఏడ
ఆ
మా వాడు ముందే మొదలు పెట్టిండు పోటానికి స్టార్ట్ చేసి
ఎప్పుటికైతదో ఏమో హలో మనం కూడా వెళ్దాంలే నాన్న బ్యాగ్ చదురుకున్నవ్ గా ఆల్రెడీ చదిరే ఉంది ఉ
ఆ
చదురుకొని మనం కూడా
ఫోర్ డేస్ ఇప్పటికి మీరే నిన్న హడావిడి హడావిడ మళ్ళీ నేనే చానాసేపు వాదిచ్చిన అందరితో అట్లాగాది ఇట్ కాదు నిమ్మకాయలెంగా ఒకళ్ళు కూ
కోసుకున్నారా నిన్న ఈల్లు నిమ్మకాయలు సదురుకున్నావు కానీ బ్యాగ్ అయితే
అ
ఏమన్నా ఉన్నాయా పెట్టేయి ఇప్పుడు ఏమైనా బట్టలు ఉతికిర్రా ఉతకడానికి ఏమి వేయలేదుగా బట్టలేం లేవుగా ఉతకడానికి
ఏం లే
అన్ని కలుపుకొని వేసు రావొచ్చు నిమ్మ కాయలు ఉన్నట్టు
ఓ సార జామ కాయాలొచ్చినై రా స్టార్ట్ అయినాయి జామ కాయలు జామ చెట్టు వచ్చేసింది అది ఏమొ మరి విత్తనం అయ్యండదు చిన్నగా వచ్చినయి కాయలన్ని చెట్ల మీద కూసుని ఇంకేదరం కూసుని మన సమం మనకు సంబంధం ఏ లేదు
వంశి అన్న నేను వస్తా అని చెప్పి రాలే
అవును నేను ఫోన్ చేద్దాను
మేం చేసాం
ఎప్పుడు
ఆ రోజు చేసినప్ ఇప్పుడేమో వస్తా వస్తా ఆల్మోస్ట్ చూస్త ఇస్తా అన్నాడు దాని తర్వాత మేకని కొన్న దానికి గడ్డి పెట్టాలి అని చెప్పేసి రాన అనేసిండు
అవును రూ పాపం అలా ఆదివారం నాడు ఉంది రమ్మనడు సండే రోజు సండే రోజు రమ్మనడు సెంర సండేరోజు రమ్మని అన్నాడు
నాకు చెప్పింది నువ్వు రా నువ్వు రా అంటుండ
వెట్టకు కుర్తుది ఏడపోతాం
నను రాన్నా
అంతమంది పోవటం అంటే మనకి కష్టంగానే
మీతారా
మజలు ఇప్పుటికి ఇకే అలసిపోతున్నా వాటి వీటు
అవును
తిరగటం పోవడం ఇదే సరిపోతుంది ఓ రెండు రోజులైన రెస్ట్ తీసుకున్నట్టు ఉంటది ఇంకముంది ఎలా
ట్వంటి సెవెన్, ట్వంటి ఎయిట్, ట్వంటి నైన్, థర్టీ, ఫస్ట్, ఫస్ట్ ఇంకో వన్ వీక్.
ఫైవ్ డేస్ ఉంది
హ్మ్ అంత
ఫైవ్ డే స్లో మళ్ళీ నారాయణ కాలేజ్
హ్మ్
మళ్ళీ వన్ మంత్ తర్వాత సెలవుల్
ఆ అంట మరి
వన్ మంత్ వన్ మంత్ తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ ఇప్పుడు ఏం చెప్తారట వాళ్ళు
సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తార్
సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తారట సబ్జెక్ట్ ఆ నీట్
నీట్
నీట్ ఆ
హ్మ్ ఇప్ ఇప్పుడు నీట్ స్టార్ట్ చేస్తే ఫస్ అ కొనాలిగా
మే పేర్లు ఇప్పుడు వాళ్లే ఏస్తాన్నార
వాళ్లే ఇస్తారు వాళ్ళే ఇస్తారు
బసా బస్సు కా అందుకేనా వీళ్ళు రెడీ అయింది హా వెళ్తారా నాన్న మరి మీరు కూడా టెన్ కి
ఉ
బాలేదా బానే ఉంది హ హ హ బానే ఉందిలే బానే ఉందిలే ఇక్కడా
నేను బండేసుకొని రానా మరి ఆల్రెడి టెన్ అవుతునే ఉంది డాడీ ఆల్రెడీ టెన్ అవుతు నే ఉంది ఏముందిలే డ్రస్ మార్చుకొని మొకం కడుకుంటే సరిపోతుందిలే ఉ
ఎంత పడతంది డాడీ హా ఇక్కడ నుంచి కొత్తగూడెం వెళ్ళడానికి
వన్ అండ్ హాఫ్ హావర్ పడుతది కాస్ట్ హ మీరు వైర దాకె గా పొయ్యేది వైర దాకే కదా నాన్న బస్సు ఎక్కుదావ ఇప్పుడు అంతా కలిసి అంతే
ఎమిరా అ అదేలే
ఆ
ఒక టూ మినిట్స్ అయితే అయిపోతులే కాలు కాలు కట్ చేసి నువ్వు పోయి సదురుకుందువు కానీ తుమ్ములుఓతున్నాయా అక్క
మరి చదురుకొని వెళ్ళిపోదాం బస్ కి
హ్మ్మ్
దాది ఏమో ఆడ గొడవ పడుతుంది టెన్ కే బస్సు టెన్ టెన్ థర్టీ లోపు వస్తదంట
అదేలే అయితే ఒక పని చేయి ఇక నేను కాలు కట్ చేస్తున్నా కానీ నువ్వు చదురుకొని హెల్తు ఓకేనా